ఆ చెప్పండి
హలో అం డి ఎలా ఉన్నారండి బా హలో వినిపిస్తుందా అండి
ఆ వినపడుతుందండి మీకి అండి
ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరండి
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు తిన్నారా
తిన్నామండి మీరండి
ఆ తిన్నామండి
ఆ
ఏంటండి వీకెండ్ ప్లాన్ చే ఏమన్నా బయటికి వెళ్లారా
వీకెండ్ ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేదండి మీరండి
నేను ఎక్కడికి వెళ్ళలే మా మా ఇంటి పక్కలో ఒకటి మంజునాథ పార్క్ అని ఉంటుంద అనమాట
ఓకే
వళ్ళాను అంటే నేచర్ ని గాని ప్లాంట్స్ ని కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను
ఆ మా ఏరియాలో ఒక లేక్ కుందండి ఆ లేక్ దగ్గరికి వెళ్ళిన్ డింటి మార్నింగ్
ఆహా
అన్ను అక్కడ బాగుంటుందండి పీస్ఫుల్గా ఉంటది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. మంచిగా ఉం టది వాటరు కాసేపు పీస్ ఫుల్గా అట్లా వన్ అవర్ ఉండి చూస్తామండి ఎప్పుడన్నా అహా
మీకు మీరు అంటే చెట్లు అంటే ఇష్టం అ మీకు కూడా
చెట్ల అంటే చాలా ఇష్టం
హ న్యా కూడాడా ఇష్ట ఉండి చాలా ఇష్టం అండి మీ కు ఏం చెట్టు అంటే ఇష్టం అండి
నాకి పల్ల చెట్లు అంటే చాలా ఇష్టమ అండి. ఎందుకంటే అవి పళ్ళని ఇస్తాయి కదా
అవునండి నార్మల్గా గర్ల్స్ క వచ్చేసి పూల చెట్లు ఇష్టం ఉంటయి కదండి
అవునండి
పళ్ళు అంటున్నారు మరి
పూలు కూడా ఇష్టమేనండి. పూలు అంటే ఇష్టం కానీ పూల అంటే ఇష్టం కానీ నేన్ పూల్ పెట్టుకోనండి ఎక్ క్కువగా అందుకోసంమని కాయలై తే తింటాను
అవునులేండి. మంచిగా మనకు కావల్సిన ఫ్రూట్స్ గానీ వెజిటేబుల్స్ గానీ అన్నిీ అవ్ వేస్తయి కదా
అవునండి
మీరు అంటే నార్మల్గా చెప్తుంటార్, మీరు ఇన్స్టా గాని, ఫేస్బుక్ కానీ ఇలా చూసేటప్పుడు, మనం చూస్తాం అ నార్మల్ గా రీల్స్లు ఆ ఎలా ఎ అంటే ఇప్పుడు మీ బర్త్డేకి ఒక చెట్లు నాటండి ఇలాగా మీ మీరేమన్నా చెట్లు నాట్ టార
నేను మా ఇంటి దగ్గర చెట్లు పెట్టుకుంటామండి. ఆ ఇట్లా ఏదన్నా అకేషన్ టైమ్ లో ఏదన్నా, ఇప్పుడు నా బర్త్డే కానీ లేండి మా ఇంట్లో వాళ్ళ బర్త్డే కానీ ఆ టైమ్ లో ఒక చెట్టు పెంచ్ ఒక చెట్టు పెట్టి దాన్ని బాగ్ ట అంటే గ్రో చేసేకి చూస్తానండి నేను మా స్కూల్ లో కూడా చాలా చెట్ల నా టా నండి ఆ మీర్ రండి ఇట్లా ఏమన్నా ఎప్పుడైనా చేసినారా
ఆ నేను కూడా అంటే నార్మల్గా, మా కాల్ మా స్కూల్ డేస్ లో పెట్టానండి. హాస్టల్ల్లో ఉన్నప్పుడు
అ
హుమ్
ఎటువంటి చెట్లు పెట్టినారండి మీరు
నేను అప్పుడు మామిడి చెట్లు పెట్టినానండి అంటే కా మా నేను హాస్టల్ల్లో ఉన్నింది
ఓకే
అప్పుడు పెట్టానండి అంటే హాస్టల్లో మాకు కూల్ ఈవినింగ్ కాల్ స్కూల్ అయిపోయినాక ఇలా ఉంటుంద అనమాట అంటే ఎట్లా అంటే గార్డెన్ ఉంటుంద అనమాట మాకు దాంట్లోకి వెళ్లి చెట్లోకి నీళ్ళ పోయాలి అప్పుడు నీళ్లు పోసేట దగ్గర ఎక్కడైనా పిచ్చిగా చెట్లు పెరిగింటాయి కదా వాటిని తీసుకోవచ్చి వాటికి మళ్ళా రీగ్రోత్ ఇవ్వడం గాని అలాంటివి ఇష్టం అండి నాకు ఎందుకు వేస్ట్ గా ఇప్పుడు పెరుగు తుంటే మనమే అయినా గాని మనం ఒక చెట్టు దాని ప్లేస్ లో పెరిగి అతే దాన్ని కంటిన్యూ చేస్తాము ఆ ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో పెరిగితే దాన్ని కంటిన్యూ చేయలేం కదా మనం కూడా
ఆ అవునండి పీకేస్తారు నిజమే
ఇప్పుడు ఒక చెట్టు మన పొలం లోపల పెరుగుతుంది అనుకోండి దానికా చేస్తారు
అ
ఎక్కడైనా సైడ్ లో పెరుగుతుంటే అట్లా కంటిన్యూ చేస్తారు మంచిగా ఇప్పుడు అదే చెట్టు మధ్యలో ఎక్కడన్నా పంట పెట్టే మధ్యలో పెరిగింది అనుకోండి
అది పీకేస్తారు అవునండి ఖచ్చిత తంగ పీకేస్తారు ఎందుకంటే అది అడ్డం ఉంటుందని చెప్పి పీకేస్తారు
నేనేం చేస్తానంటే ఇలాగ దాన్ని రీలోకేట్ చేయడం గాని అలాంటివి చేస్తా
ఆ అవునండి అది మంచి ఐడియా అండి నిజంగా అనుకనే ఇది నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తానండి
ఆ
ఆ ఇంకా అండి
నార్మల్గా అంటే చెట్ ఆ చెప్పండి
మనకి చెట్ ప్ర చెట్లే రక్షితో రక్షితః టరు కదా ఆ కానీ ఆ చెట్లన్నీ మనం నా పీకేస్తామండి
అవునండి అసలు ఏందో ఈ మధ్య కాలంలో ఇల్లు కట్టుకు కోవడానికి అన్ని చెట్లు పీకేస్తున్నారు
ఆ అదే అండి ఆ రక్షితో రక్షితః అంటారు గాని వాటినే పీకేసి దాని ప్లేస్ లోనే మనం ఇల్లులు కట్టుకుంటాన్నాం దాని వల్ల మనకి ఆక్సిజన్ అనేది కొరత ఎక్కువ అయిపోతుంది అది అందరూ గ్రహించి కొంచెం చెట్లలను నాటుకుంటే బాగుంటందండి ది
అవునండి ఎలాగంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి చెట్లు పీకేస్తారు చెట్లు పీకేసిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్ కట్టుకున్న తర్వాత మళ్ళా చెట్లు పెంచుతారు
ఉమ్ అవి ఎటువంటి చెట్ ట్లాండి పెంచేది ఇంటి ముందరా కొంపట్లో
ఆ షో పెడత అంతే వాళ్ళు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేవి ఏవి పెసరు ఏదంటే ఒకే ఒక చెట్టు ఉంటుంది స్నేక్ ప్లాంట్ అని ద అది వచ్చేసి మంచి గా లోపల ఇంటి లోపల లోపల మంచిగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఆ స్నేక్ ప్లాంట్ అనేది మీరు విన్నారండి స్నేక్ ప్లాంట్
నేను వినలేదండి మీ దగ్గరే ఫస్ట్ టైమ్ వింటున్నాను
అవునా ఆదొచ్చేసి మనము ఈ ఆ ఇప్పుడు ఇంటి దగ్గరా పాములు రాకు కుండా అదొక లాంటి పెట్ చెట్లు పెట్టింటారు వినింటారా మీరు అది ఎలా ఉంటుందంటే ముళ్ళులాగా ఉంటుంది
ఓకే
గుంటుంది దాన్ని వెరైటీనే అండి దిగుడా ఇదేమంటే ఇదేమంటె కొంచెం అలాంటి గ్రీన్ కలర్ లో పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట పాములా కనిపిస్తుంది దానికి ే దానికి పేరు వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనే పేరు వచ్చింది ఆ
నేను ఎప్పుడు వినలేదండి మీ దగ్గర ను మాకు తెలిదు నాకు తెలీదండి నేను ఫస్ట్
అయ్యో ఆ స్నేక్ ప్లాంట్ అనేది మనకు ఆ సీజన్ ఎక్కువ్ ప్రొడ్యూస్ చేస్తుంది
ఓహో ఓ
ఇంటి లోపల పెట్టుకోవడం వల్ల మనక్ కార్బన్డయాక్సైడ్ మనం ఇంటి ఇంటి లోపల పీల్చుకుంటాం గదా
అవు
అది రి అబ్జార్బ్ చేసుకోన్ ది మనం ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది
ఆ ఓకే అండి
ఇంక పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి రావి చెట్టు ఉంది కదండి బనియన్ ట్రీ అది చాల అంటే చాల ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అండి అది అసలు
ఓ
ఆ కొద్దిమంది ఊరులో మీరు వినింటే విని వినింటే ఎట్ల చెప్తార్ అంటే ఇప్పుడు చింత చెట్టు కింద పడుకుంటే మనకు గొంతు పట్టేసినట్టు అట్ల అనిపిస్తుంది ఫీల్ అవుస్తుంది అని చెప్తుంటరు
అవునండి విన్నా నేన్ కూడ
అట్ల అయితుంది అదే మనము బనియన్ ట్రీ కింద పడుకుంటే అట్ల అవ్వదు అదీ చింత చెట్టు అనే ది ఆక్సిజన్ ని చాల తక్కువ కంజూమ్ చేస్తుంది మనకు అది ఎక్కువ డి ఆ కార్బన్ డై ఆక్సైడ్ ని పంపి రిలీజ్ చేసింద అనమాట
ఉమ్
దాని వల్ల అలా అనిపిస్తుంది
ఓకే ఇటువంటివి చా అంటే ఇయర్స్ ఇయర్స్ బతికే చెట్లు చానా అంటే చానా ఉన్నాయండి రావి చెట్టు కానీ వేప చెట్టు చింత చెట్టు ఆ
కానీ ఎట్ల అంటే అలాంటి టి ఉన్నా కూడ వాళ్ళు పీకేస్తారండి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పీకేస్తారు
అవునండి ఇండస్ట్రీస్ కట్టాలన్న ఇల్లులు కట్టాలన్నా ఆ అన్నిటికిీ చెట్లు అడ్డం వస్తాయి చెట్లు పీకేస్తారు అడవుల్ని కూడ ఎన్ని నరికేసి ఉంటారండి ఇట్ల ఇండస్ట్రీస్ ని పెట్టేకి ఆన్
ఇంకా చెప్పండి ఇంకా మీకేమేం తెలుసు మంచిగా
ఉమ్ ఎటువంటి చెట్లల్లో మంచి ఆక్సిజన్ అనేది వస్తుందండి ఇప్పుడు మీరు బనియన్ ట్రీ వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది మంచి
అవునవును బని ఎంట్రీ వల్ల మనకు చాలా ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇంకా స్నేక్ పలాంట అ చెప్పను కదా దండి దాని వల్ల ఇంకా తర్వాత తీసుకుంటే ఈ నీమ్ అది వేపాకు ఉంటుంది కదండి వేప చెట్టు వల్ల మనకు ఎన్ని యూజెర్స్ అంటే అన్ని యూజర్స్ ఉన్నాయండి
ఓ
ఇప్పుడు మనకు చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ అ వచ్చినాయను కుండి వేప చెట్టుని
అవునండి దంచి చేస్తారు అవునవును నేను గుడా విన్నానండి చూసినాను కూడా ఎప్పుడన్నాగాని చికెన్ పాక్స్ వచ్చినప్పుడు వేపాకు తీసుకొని వచ్చి ఒళ్ళంతా పట్టించి చేస్తా ఉం
ఇంకా ఒక తెమంటే దాన్ని ఆ ఇవ్ ఉంటాయ్ కదా, ఆ ఏమంర్ర్ వాటిని మనము వాటీ కొమ్మలు ఉంటాయ్ కదా. చిన్న చిన్న కొమ్మల్ని మనము బ్రష్ లాగా గుడా యూస్ చేస్ కుంటారన్నమట
పళ్లు తోముకుం
అవును దాని వల్ల ఎలాగంటే లోపల ఉన్న ఏమన్న బ్యాక్ పిరియస్ గాని
ఉమ్ అది వే వేపాకు తినడం వల్ల గుడా మం
అవును వేపాకు కూడా మనకు షుగర్ షుగర్ కంట్రోల్ చేస్తుందీ చాల అంటే మన ఒంటి లోపల ఉన్న బాక్టీరియాస్ మొత్తం అదే అండి తగ్గిచేది
ఆ అవునండి
హమ్ మళ్ళా ఇంకోటి ఏమంటే మేము హాస్ చల్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అన్ అంటే దోమలు ఉంటయిగా యూజువల్గా
ఆ ఆ
తెళ్ళం అంటే కింద వంటలు చేస్తార్ వంటల్ చేసిన బొగ్గులు ఆ బోగుల్ తీస్ చేసి వేపాకులు ఉంటయ్ మా కాలేజ్ లో
ఓకే వేపాకి ఇది పొగ వేసుకుంటాండ్ర అంటిీ ఆ అదే చాలా అంటే చాలా బెస్ట్ అండి. నాచురల్ గా నాచురల్ గా దోమలకి పని చేస్ తడి
అవును
ఆ మనం ఇట్లా ఏవి బయట తీస్ కొనచి యూస్ చేసేటివి కం కెమికల్స్తో ఉంటాయి అవి మన బాడీకి హానికరం ఉమ్ మన హెల్త్ తుగంత చెడి ఆరోగ్యానికి హానికరం కానీ ఇది చానా అంటే చానా బెస్ట్ మీరు చెప్పింది ఆ ఈ సారి నేను కూడా ట్రై చేస్తా వస్తానండి మా ఇం
ట్రై చేయండి చాలా బావుంటుందండి న్యాచురల్ గా ఎలాగంటే బొగ్గులు వేసేసుకొని దాని లోపల వేపాకులు వేసుకు టే అవి ఎట్లా అంటే పచ్చి వేసుకున్నప్పుడు కాలడానికి టైం పడుతుంది కదా. అప్పుడు పొగ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది
ఉమ్
పొగ రిలీజ్ అయినప్పుడు మనకు ఇట్లా, ఆ పొగ రిలీజ్ అయితుంది కథ, అప్పుడు ఆ పొగ స్మెల్ కి ఘాటుకి చనిపోతాయ్ అనమాట.
ఓకే
ఉమ్ ఇంకా మీర్ చూడండి వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి దంచేసి దాని కెమికల్ ఉన్ ఉంది కదా అది ఎక్కువ ఘాట్ ఉంటుంది కదా మీరు బల్లులు ఉంటాయా ఇంటి లోపల ఆ ఆ ప్లేస్ లో స్ప్రే చేసినారనుకోండి వాటి స్మెల్కి అవి వెళ్ళిపోతాయన్నమాట
హ్మ్
నార్మల్గా ఇంట్లో ఎక్కువ బల్లులు ఉంటాయి ఆ లిజర్ట్స్ అది ట్రై చేస్తు అందరు ఏమనుకు కుంటార అంటే ఎట్లా దానికి రెమెడీ ఏంది అ